సరే అండి సారీ అండి కాల్ డిస్కకనెక్ట్ అయిపోయింది ఇందాక
మీ వాయిస్ వినపడ్డమే లేదు
అదే అదే ఇక్కడ కరెంట్ పోయింది వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది ఉమ్ ఇంకా మీరు ఉగాది ఎలా చేసుకుంటారండి అయ్యో మళ్ళీ స్టార్టింగ్ నుంచి కౌంట్ అవుతుంది కాళు
స్టార్టింగ్స్ అవును కంటింటన్యూ అవ్వదండి
లేదు
నార్మల్గా మాట్లాడ అది ఏం లేదు అద అదే ఉగాదికి ఏం అ స్పెషల్ ఏం చేస్తున్నారు
ఉగాది ఆ ఇంకా మేము కొత్తకుండా ఒకడిది తెచ్చుకుంటామండి చిన్నది అద ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఇంకా దాని ముందు రోజ తెచ్చుకొని కడిగివేసుకొని నైట్ అంతా వాటర్ వేసి పెడతాను మార్నింగ్ వరకు ఇంకా మార్నింగ్ రోజు ఆ వాటర్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ వాటర్ ఫ్రెష్ గా పోసుకొని కాసేపూ అలా ఉంచి ఇంకా స్నానం అన్ని పనులన్నీ అయిపోయాక ఆ మళ్ళ ఒకసారి కడిగి ఇంకా దాంట్లోనే ఉగాది పచ్చడి రెడీ చేసు
ఓహో కుండలో చేస్తారా మీరు
చిన్న ముంత లాగా కొంచెం ఇంకొంచెం పెద్దదనా ఇంకా భక్ష్యాలని ఇట్లా ఉంటాయి కదా పచ్చనిపప్పు గోధుమ పిండి మైదా పిండి వేసుకొని ముందు చపాతి పిండిలా కలిపి పెట్టుకొని ఇంకా ఇ పప్పు బెల్లం తోటి భక్షాలు అలా ఇంకా వడలు ఆ ఇలా ఇంకా పానకం ఇలా చేసుకుంటాం అన్నమాట
బట్టలు కూడా పెడతారు ఆ రోజు
ఆ మా నాన్నగారికి మా అమ్మ అంతే పెడతారు మా అమ్మ కూడా అంతే అండి బడిక పటిది. కొంతమంది సంక్రాంతికి పెట్టుకుంటారు.
ఈసారి ఆ మా వదిన వాళ్ళు పెడతారంట.
ఇంకేంటి అదే లేండి. కూర్చోలేదు కాల్స్ సడన్ గా డిస్కనెక్ట్. అయితే అమౌంట్ వస్తుందా రాట్లేదు అనే విషయం గురించిన్న ఏమన్నా తెలుసా అండి.
మాట్లాడకుండా ఉంటే ప్లస్. ఆ ఆ చెప్పండి. అదే ఉగాదికి ఏమ అనేసి ఎడాదంత. సేమ్ మీ మీలాగే కాకపోతే అదే ఆ. అ. సేమ్ అంతే బా గుడికి పోయేసి వచ్చేస్తాం అంతే ఉగాది పట్ చేసి పని చేసి. మావాడు మితిపైకి వెళ్ళిపోతున్నాడు ఆ పంచాంగం. ఆ. అవును కులస్వామిని కులదేవుని ముక్కుంటాము ఇంకా గుడికి ఏమైనా వెళ్ళేసి. కోచి ఇంకా అంతే ఇంకా ఆ రోజు. తో ఇంక పో మళ్ళా వంటలు చేసుకొని తినేసి. బయట అన్న వెళ్తాము లేపోతె అంత. ‌
ఇష్టంగా ఉన్నట్టుంది చూసుకోంలేండి.
ఆ పర్లేదు, పర్లేదు మాట్లాడ వాడు మిద్దుపైకి వెళ్తున్నాడు. తీసుకొని వచ్చింది దానికిఎడస్తా ఉన్నాడు.
ఇంకా వంటైపోయింద. ఆ సారీ అ చెప్పారు కదా ఇంకా బావుకేంటి మరి.
బాబకి పప్పు వేసిన పప్పు రైస్ వేసి ఉడక పెట్టిన.
ఓకే డైలీ పప్పు పెడుతుంటారా మారుస్తు.
మారుస్తుంటా ఒకసారి క క్యారెట్ వేసి ఆ బియం వేసి జీలకర్రలు లైట్ గా వేసి ఉప్పు. కు కొంచెం నెయ్యి వేసి ఉడక పెట్టేస్తా మల్ల మా. ఆ ఒక్కోసారి ఇంకా ఈవనింగ్ టైమ్ంలో సరిలాక వ చ్చేస్తాను. ఇంకా వాడు పాలు ఎక్కువ తాగడని చెప్పిన. ఇట్లా ఏదో ఒకటి కూరగాయలు యాడ్ చేసి ఆ చేంజ్ చేశా. వేస్తుంట్.
ఇంకా ఫ్రూట్స్ అవి అలవాటు చేస్తున్నారా.
ఫ్రూట్స్ అయితే మా పెద్దోడు బాగా తింటాడు చిన్నోడు ఇప్పుడు. ఒక్కొక్కసారి ఒ పండు తింటాడు మళ్ళీ ఒకసారి ఏమో అంతే అంటే అటేటె.
అదే పిల్లతో అదే వచ్చింది.
ఆ ఒకసారి ఏమో తిడతాడు మళ్ళ ఏమో మళ్ళ తినడు వాడు.
అవునవును. ఇంకా అండి.
చెప్పాలండి ఇంకేం. అదే పంండగలి మీ కొనే హ.
ఆ మరి ఇల్లు క్లీనింగ్ అన్ని చేసేసుకున్నారా.
నిన్న ఒకసారి చేసినాను.
ఉ.
ఇ నేన ఇవాళ ఇవాళ ఇంకా ఫ్రైడే కదా. కొలనికి ఆ నేను రేపు. నేను స్టార్ట్ చేయాలి.
అదేలేండి ఇంకా శ్రీరామనవమి కూడా ఈ మంత్ లోనే వచ్చింది అండి. పండుగలు రంజాన్ అన్నీ ఈ మంత్ లోనే పండుగలు అన్ని. ఉమ్. కొంచెం అడాగది ఆ లేదండి ఇప్పుడు వచ్చేస్తారు వచ్చేసాం ఒక పావు గంట అర్ధగంట ఇంట్లో వచ్చేస్తారు ఆ వస్తే వాళ్ళకి భోజనం పెట్టేసి
ఆ
ఇంకా మళ్ళీ కాసేపు చదివించడం నిద్రపో వచ్చి మళ్ళీ ట్యూషన్ పంపించాలి అయితేే హ ఇంకా అండి
చెప్పండి మీష మీ ఎకు షాపింగ్ ఎ ఎక్కడ ఉంటారు ఇప్పుడు పండగక్కి
ఆ ఏంటండి
షాపింగ్ మామూలుగా గా బయటనా అ అ అదే మార్ట్లోనా
అండి
ఆన్లైన్ లోనా
మాక్సిమం ఆన్లైన్ లోనే సారీస్ అమ్మడానికి ఇంటి దగ్గరికి వేరే వాళ్ళు వస్తారనమాట
ఆహా
మాక్సిమం అతని దగ్గరే తీసుకుంటా ఇక్కడ లేడీస్ అందరు కలిసి ఎవ ఎవరి ఎవరింట్లో ఫ్రీగా ఉంటే వాళ్ళ ఇంట్లో చూస్తాము ఇంకా వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఇంకా అమౌంట్ కూడా వెంటనే కట్టణవసరంలే ఒక టూ త్రీ టైమ్స్ కి అట్లా కట్టమంటారు ఇంకలాగే న నచ్చితే తీసుకుంటా లేకపోతే లేదు తక్కువే అక్కడ కూడా
ఓకే నేను ఎక్కువగా డ్రెస్సెస్ చూడిదార్సే నాకు శారీ కట్టడం రాదు రెండోది దాని మెయింటేన్ చేయటం కూడా రాదు
అదే నేను చిన్నపిల్లలుగా నేను నేను ఇప్పుడిప్పుడు కట్టుకుంటున్నాను అసలు మొన్నటి వరకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అవి మెయింటైన్ చేయడం చాలా కష్టం శారీ మయి టైన్ చేయడం అ నడవడం రాదు నాకు మ్యారేజ్ థర్టీన్ ఇయర్స్ అయింది టువెల్లో అయింది
ఓహా ఓకే ఓకే నాది టూ థౌసండ్ టూ లో అయింది
ఓకే
ఫోర్ఇయర్స్ అవుతా
టూ థౌజండ్ ఎప్పుడు
ట్వంటీ టూ
ట్వంటిటూ ఆ ఓకే ఓకే ఓ చాలా అట్లేయితే
చాలా లేటైంది ఆ ట్వంటీ ఎయిట్కి మ్యారేజ్ అయింది
ఓకే ఓకే ఇంక కొంచెం కష్టమేదండి ఇప్పుడే వెంటనే పిల్లలు వీళ్ళు కొంచెం పెద్దగా అయితే మనం మీ డ్రెస్సెస్ నుంచి కొంచెం శారీస్ లో రావచ్చు నేను ఈ మధ్య కట్టుకుంటున్నా శారీస్ అసలు మొన్నటి ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు డ్రెస్సెస్
ఆమ్ ఆహ్
ఇంక ఇప్పుడు టెంపుల్స్ కానీ పూజలు కానీ ఇంకా తప్పట్లేదు ట్లేదు ఇంక అలవాటు అయిపోయింది బాగా శారీ కట్టుకోవడం
మావాడు చాలా అల్లరి చేస్తాడు
అదే చూసుకుంటారేమో లేండి మరి పాపం
ఆ ఉన్నిలే పర్లేదు మాట్లాడు ఇంకా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మాట్లాడండి మళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు
ఇంకా అండి
అయ్ మీ ఇంట్లో మీరేనా ఉండేది
ఆ ఆ మేమిద్దరము నేను మా హస్బ స్బెండ్ అత్తయ్య వాళ్ళు ఊర్లో ఉంటారు ఇంకా పిల్లలు
ఉమ్ నే మేము కూడా అంతే నలుగురం మా ఇద్దరు బాబులు మా ఆయన నేను అమ్మ ఎప్పుడైనా నాకు వర్క్ అదే హెల్త్ బాలేదంటే అమ్మొచ్చు వంట చేసేసి వెళ్తుంది పనులని చేసిస్తుంది
దమ్మ వాళ్ళు ఓకే ఓ అట్లేదు అత్త మామలు
ఆ వాళ్ళు అం అత్త లేదు ఆ మామయ్య ఒక్కటే ఆయన సపరేట్ గా ఉంటాడు ఆ అదనా ఒక అదే వంట కావాల ఏదైనా ఉంటే చేస్తా మాములుగా ఆయన చేసుకుంటాడు కుక్కే ఆయినా
ఓకే
ఆ చే చేసుకుంటాడు మాములుగా పెళ్లిలకి అప్పుడు వాళ్ళ మామ వాళ్ళతో వెళ్ళి నేర్చుకున్నాడు కాబట్టి చేసుకుంటాడు వంటలన్నీ ఉమ్ ఆన్ టయానికి మనం కుదరదు పిల్లలు ఉన్నారు ఆయనకి ర టయానికి ఇవ్వాలంటే టైం పడుతుంది అనేసి ఇంకా ఆయనే చేసుకుంటాడు
అలాంటే పర్లేదులేండి అయితే ఇంకా అత్తమామ అమ్మ పుట్టిలు మెట్టిలు రెండు ఒక దగ్గరే అన్నమాట ఆ లవ్ కమ్ అరేంజ్డ్ అన్నారు కదా మీరు లౌకమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు కదా అదే అదే మాకట్ల కాదు మాది ఈస్ట్ ఒక వెస్ట్ ఒకటి మాది ఆ అమ్మ వాళ్ళ దూరమే అ అత్తయ్య వాళ్లు దూరం
ఓకే ఓకే
ఇంకాండి మీరు సిస్టర్స్ ఎ
ఆ మా మా చెల్లి ఒకటి నేను మా అన్న వాళ్ళ అన్నకి మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు వాళ్ళు పెద్దవాళ్లే
ఆ
ఇంకా మీరు
స్కూల్ నుంచి మేము మా అక్క అండి తమ్ముడు నాకు
ఓకే ఓకే మీరు మధ్యలోనే మది సరే సరే
అదే కదా ఇంకా
అ
ఇంకాండి ఇంకొక థర్టీ సెకండ్స్ ఉంది ఏదో ఒకటి మాట్ల ఇందాకటి కాల్ కనెక్ట్ అవ్వలేదు అనుకుంటాండి కౌంట్ అవ్వలేద అనుకుంటా నే ఒకసారి చూస్తాను చూసి కనెక్ట్ ఆ బట్ అది సిక్స్టీలోనే బడ్ అంటే కౌంట్ అవ్వలేదు అనమాట యాడ్ అవ్వ అవ్వలేదు ఆ కాల్ ఎందుకో ఒకసారి చూసి అవ్వకుంటే చెయ్యనా లేకపోతే తర్వాత చెయ్యనా
ఆ అయిపోందిలేండి ఒక సెకండ్స్
ఆ ఒక్క నిమిషం నేను చూసి చేస్తాను అంటే ఇంత ముందు చేసిన కాల్ కనెక్ట్ కౌంట్ అవ్వలేదన్నమాట కాల్ కిందికి ఎందుకో
ఆహా
నేను మళ్ళీ చేయమంటారా లేకపోతే మీరు ఫ్రీ అయ్యాక మెసేజ్ పెడతారా ఆ ఓకే మీరు మెసేజ్ పెట్టండి అప్పుడు చేస్తానైతే ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ